అరే ఇప్పుడేదో చెప్తాన్నావ్ అది
వైరస్ అనేది ఫేసా నిది హలో
ఉమ్ చెప్ప రా హలో
వైరస్ అనేది జస్ట్ ఫైవ్ మెంబర్స్ కే వచ్చింది మిగతా వాళ్ళని క్వారంటంటైన్లో పెట్టినాం
ఆహా
డీల్స్ వెళ్ళుంటారు
డి ఎ ఎల్ ఎందుకు ఎమ్ చేస్తున్నావ్ రా
అరే నువ్వు మాట్లాడతలేవు ఏంద్ర
ఏం చెస్తానవ్ అంటున్నా ఏదో డేస్ స్పైర చెప్పా ఉన్నావా
ఏ లే ఉత్తిగానె డి ఎల్ ఆ
ఆ డీల్ ఎందుకు వేరే ఏమన్నా కోటినావా ఏంది
ఆమ్
డేల్ కొట్టకపోయినా అగ ఓ సారి మర్చిపోయిన వెలినావుగా
ఆమ్
లెనోవా కొట్టు ఎక్స్చేంజ్ పెడతా ఇంకోటి తీసుకున్నా
లేనోవొ అవునీ లాప్ టాప్ ఫస్ట్
ఎవరిది నాదా
ఆమ్
వొత్తే ఇటాస్
చార్జింగ్ ఏంచేప్ ఉంటాంది
నాద గట్టిగా కొడితే ఒక ఫోర్ ఫైవ్ అవర్స్ ఉంటాది నాది ఎక్కువ ఉండదు నాది గేమ్ ను బట్టి అక్కడక్కడ తిరుగుతానే ఉంటది ఇంకా ఫ్యాన్స్ ఎప్పటికి అన్లొ ఉంటాయి హీట్ ఎక్కకుండా చార్జింగ్ ఇంతనే ఉంటాది అవును నీదే ల్యాప్ టాప్ ఆ హలో హలో అది హలో హరి